హలో అత్రరంగా ఫోన్ చేసావా ఏం చేస్తున్నావు
న్నా ఏం చేస్తున్నా నువ్వు ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి
ఆ అప్పుడే అయిపోయాయి ఈరోజు చాలా ఖాళీ అది మొన్న మనం వ్యాపారం అనుకున్నాం కదా పెళ్ళి అవక ముంద ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలని దాని గురించి ఆలోచిస్తున్నా
అవును నేను కూడా ఆలోచిస్తున్నా ఇద్దరం వేరు వేరు ఊళ్లో ఉన్నాం కానీ ఒకే రకమైన వ్యాపారం పెడితే సరుకు ఎక్కువ దొరుకుతుంది అలాగే అమ్మకాలు కూడా బాగా జరుగుతాయిగ
కరెక్ట్ కానీ ఏం బిజినెస్ మన పల్లెటూరు వాతావరణానికి ఆడవాళ్ళకి పనికొచ్చే ఏది ఏముంది
ఆ నా దగ్గర రెండు మూడు ఆలోచన చనాలు ఉన్నాయి ఏంటి అంటే మసాలా పొడి తయారీ పిండి వంటలు టైలరింగ్ ఇట్ల మూడు ఉన్నాయి చేద్దామా అవి
చాలా బావుంది ఊర్లో అందరూ పె పెళ్ల్ళళ్ళలకు పండుగలకు కొంటారు కాని దాని శ్రమ ఎక్కు ఇంకో మిషిన్ కొనాలి కదా
ఆ అదే మిషిన్ కొం అంటే లాభం మనం పెద్ద మిషన్ కాకపోయినా ఒక చిన్నది తీసుకున్దాం ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చేసి చాలా మంది ఇంట్లోనే కూర్చొని లక్షలు సంపాదిస్త తున్నారు తెలుసా
అలి అవును వీడియో నేను చూశాను మసాలా పొడిలు అనుకుంటే కారం పసుకు పట్టు నేను ధనియాల పొడి సాంబార్ పొడి పడతాను ఇద్దడం మార్చుకుద్దాం
సూపర్ సరే ప్యాకింగ్ చాలా ముఖ్యం కద కవర్ల మీద మనం ఒక పేరు లోగో లాంటిది పెడితే బావుంటుంది
అవును స్వచ్ఛమైన గ్రామీణ రుచులని పెడదామా
ఇంకేదైనా మంచి పేరు ఆలోచిద్దాం సరే ముందు పెట్ పెట్టుబడి ఎంత అవుతుందో
నాకు తెల్సి ఒక పది పదిహేను వేళలు ఉంటేయాళ మొదట్లో కొంచెమే చేద్దాం లాభాలు వస్తే ఎక్కువ చేద్దాం
నా దగ్గరే నేను చేసిన పొదుపు డబ్బులు ఉన్నాయి నువ్వు సరు కొను కొనుక్కుంటే నేను ప్యాకింగ్ కావాాల చిన్న మిషన్ చూస్తా
ఓకే కానీ ఒకటి మనం ఇంట్లో పనులన్నీ చేసు కుంటూ ఆ వ్యాపారం చేయాలి మనకు పెళ్ళ అయిన తర్వాత కూడా ఇది కొనసాగించవచ్చు అందుకే సొంతంగా సంపాదించుకోవాలి
ఖచ్చితంగా ఊ లో ఉండే మహిళలు కూడా మన దగ్గర మంచి వస్తువులు దొరుకుతున్నాయని నమ్మకం కలగాలి
సరే రేపు నేను మార్కెట్కి వెళ్ళి ధరాలి అనుకుంటే నువ్వు మీ ఊర్లో ఎవరిెవరికి మసాలా కావాలో అనుకో
ఓకే నేను కూడా వాట్సాప్ గ్రూప్ లో పెడతాను మా ఊరు ఆడవాళ్ళకి
అదే ఒక శుభార్త మా నాన్నగారి నొప్పిం చేసాను మొదట్లో కొంచెం నవ్వరు గాని అ లెక్కలనే ఉ పోయి సరికి ఈ సరే మీ ఇష్టం గాని ఇట్టు పక్కల వెళ్ళతో మాట రాకుండ చూసుకోండి అన్నారు
సాయం తెత్త అన్నడు సరే ఇప్పుడు అసలు విషయానికి కద్దాం మనం వస్తువుల నాణ్యత ఎలా కాపాడుకోవాలి మరి
అదే నేన్ కూడ ఆలోచి అసలు మనం వాడే నూనె ఉప్పు కారం అనే బ్రాండెడ్ కాకుండా మన ఊళ్లో పండించ యూస్ పం అప్పుడే అప్పు పల్లె రుచి వస్తుంది కానీ వాటిని నిల్వించడానికి ఒక పద్ధతి ఉండాలి కదా
అవును మనం ఒక చిన్న ఇన్వెంటరీ కొనుక్కుందామా అంటే ఏ రోజున ఏ సరుకులు కొన్నాం ఎంత వాడాం అనేది డైరీలో రాసుకుంటే మనకి లాభం వస్తుంద నష్ట
కరెక్ట్ ఎంగ విషయంం మనకు వచ్చ జనాభంలో కొంత భాగం పక్కన పెట్టి వచ్చే ఏడాదిగాలో ఒక చిన్న డెలివరీ వ్యాన్ లాంటిది లేదా కనీసం ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ అయినా కొండలో ప్లాన్ చేద్దాం మనమే స్వయంగా వెళ్ళి పక్కూర్లో దుకాణాల్లో సరుకు చేయవచ్చు అప్పుడైతే
మంచి ఆలోచన అయితే మనం కేవలం మసాలాలే కాకుండా రాబోయే ఎండకాలంలో వడియాలు అప్పడాలు కూడా చేద్దాం ఊళ్ళ ఖాళీగా ఉండే ఇద్దరు ముగ్గురుని విరిసి వాళ్ళకి పని చే ఇద్దాం మనకు కూడా పని తొందరగా అయి
అవును దీని వల్ల మనదొక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా మారుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చే మానదొక సెల్ఫ్ వెల్ గవర్నమెంట్ నుండి వచ్చే లోన్లు గురించి కూడా నేను ఎంక్వైరీ చేస్తాను మహిళ పారిశ్రామిక వేత్తలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తానట
ఇది ఇంకా బాగుంది కానీ మొదట మన దగ్గర ఉన్న డబ్బుతోనే మొదలు పడదం ఎవరి దగ్గర అప్పు చేయొద్దు అన్నం తయారు చేసే ప్రతి ప్యాకెట్ మీద తయారీ ది ఎప్పటి వరకు వాడొచ్చు అనేది ఖచ్చితంగా వేద్దాం అప్పుడే జనాలు చూసి నమ్మకం కదూ
నిజమే ప్యాకింగ్ మిషన్ రే అనుకుంటాను ఒక రెండు వేల రూపాయలు మంచి వస్తది అనుకుంట నేను అది ఆర్డర్ చేస్తాను నువ్ ఒకసారి పక్క కొర్ సంతకు వెళ్ళి మిరపకాయలు ధనియాలు హోల్సే ధరలు అనుకుంటాం మరి
ఆ రేపే వెళ్తాను ఇంకో విషయం మనం వ్యాపారం పెరిగేకో ది ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా తీసుకోవాలి అప్పుడైతేనే కదా మనం పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ కూడా సరుకులు పంపించవచ్చు
దూరం ఆలోచిస్తున్నా కదా నువ్వు ఉండగా మన పల్లె ర బ్రాండ్ఖచ్చతంగా హిట్ అవుతుంది అనిపిస్తుంది
ఆ విన్నావా ఇది మనం పంపించిన ఆవకాయ సాంబార్ పొడి ఏ లేెవాని బాగున్నాయండి మా పిన్ని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది వాళ్ళ అపార్ట్మెంట్ లో కూడ అందరు అడుగుతున్నారంట ఒక పది మంది కావాలని
నేను కూడా ఇక్కడ మన ఊరు వాట్సాప్ గ్రూప్లో ఫోటోలు పెట్టాను కదా మొన్న పక్క వీధి ఆవిడ వచ్చి రెండు కిల్లో కారం కూడా అడిగారు కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే మన దగ్గర డిజిటల్ పేమెంట్ సౌకర్యమ అంటే బాగుంటుంది కదా అందరు చిల్లర లేక ఇబ్బంది పడుతున్నారు రోజు
కరెక్ట్ రేపే నేను మన బిజినెస్ పేరు మీద ఒక క్యూఆర్ కోడ్ తీసుకుంటాను దాని వల్ల లెక్కలు కూడా క్లియర్ గా ఉంటాయి ఇంకో ఐడియా మనం సరుకులు అందంగా చూపించడానికి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడదాము
ఇన్స్టాగ్రమ్ ఆ అది మనకోచ్ అందులో ఎం పెట్టాలి మరి
ఏం లేదు మనం రోజు సరుకులను ఎలా శుభ్రం చేస్తున్నాం ప్యాకింగ్ ఎలా చేస్ తున్నామంటూ చిన్న చిన్న వీడియోలు చేసి పెడదాం పల్లె ట్టూరి వాతావరణం శుభ్రత చూస్తే చాలు జనాలకి నమ్మకం వస్తది
ఆర్డర్లు ఎక్కువైతే మనం ఇద్దరము మ్యనేజ్ చేయగలమా రోజు దంచడం ప్యాక్ చేయడం అంటే ఒళ్ళు ఊనం అయిపోతుంది కదా
అందుకే నేనొక ప్లాన్ చేశాను మన ఊర్లో చదువుకొని ఖాళీ ఉన్న అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళని పార్ట్ టైమ్ చేయమందాం వాళ్ళకి కూడా కొంచెం సంపాదన ఉంటుంది మనకు కూడా పని తేలికవుతుంది
మంచి ఆలోచన అయితే మనం ఒక రెస్ రాసి పెట్టుకోవాలి లేకపోతే ఒక రోజు ఒక్కరు కలిపితే ఒక రుచి ఇంకొకరు కలిపితే ఇంకొక రుచి వస్తుంది మన బ్రాండ్ అంటే ఎప్పుడు ఒకే రుచి ఉండాలి
నిజమే క్వాలిటీ విషయంలో అసలు తగ్గద్దు సరే ఇప్పుడు ఈ వారానికి ఎంత స్టాక్ కావాలో ఒక లిస్ట్ రాసుకో మనం వేరువేరుగా కాకుండా ఇద్దరం కలిసి హోల్సేల్ మార్కెట్కి ఒకేసారి సరుకులుకొందాం అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా తగ్గుతాయి
సరే రేపు ఉదయం కల్లా లిస్ట్ రడీ చేస్తాను మన ఊరు పెద్ద ఆయన కూడా ఒక సలహా ఇచ్చారు మనం తయారు చేసే పొలం ప్లాస్టిక్ కవర్ లో కాకుండా పేపర్ బ్యాగ్ లేదా కాజు సీసా లో పెడితే రేట్ ఎక్కువైనా జనం ఇష్టపడతారట పర్యావరణ కూడా మంచిది కదా అది ఆయన చెప్పింది కూడా బాగుందనిపించింది
అవును ప్రీ ప్రీమియం లుక్ కూడా వస్తుంది కానీ గాజు సీసలు పగలకుండా జాగ్రత్తగా ప్యాకింగ్ చేయాలి దాని గురించి కూడా రీచార్జ్ చేద్దాం ఇవాల్టి నుంచి ఇవాటికి చాలా ప్లాన్లు వేసాం కానీ రేపటి నుంచి గ్రౌండ్ వరకు మొదలుపెడుదాం
అవును గని మనం అన్న అనుకుంటున్నాం కాని అసలు ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి మన దగ్గర డబ్బులు సరిపోతాయా ఇంట్లో వాళ్ళని అడగకుండా మనమే సర్దుకోవాలి కదా
అవును అదే మెయిన్ నాదగ్గర ఒక కొంచెం నా సేవింగ్స్ ఉన్నాయి నీ దగ్గర ఎంతున్నాయి
నా దగ్గర కూడా ఒక నాలుగు వేలు ఉన్నాయి మొత్తం తొమ్మిది వేలు అవుతాయి ఈ డబ్బులతో ఫస్ట్ ఎం కొనాలి మనం
ముందుగా అయితే ఒక చిన్న వెయిట్ మిషిన్ కొందాం అది ఉంటేనే కదా మనం ప్యాకింగ్ కరెక్టుగా ఉంటుంది ఆ తర్వాత ప్యాకింగ్ కవర్లు ఇంకా మనం అనుకున్న కారం పసుపు కోసం కావల్సిన దినుసులు హోల్సేల్ లో తీసుకుందాం
సరే మరి మనం చేసే పొడలు పాడవకుండా ఉండాలంటే ప్రిజర్వేటివ్స్ కాపాడాల కలపాలా నాకవి వాడం ఇష్టం లేదు మనది నార్చురల్ గానే ఉండాలని అనుకుంటున్నా
అస్సలోదు మనం బాగా ఎండబెట్టి తేమలేకుండా పొడి చేస్తే ఆరు నెలల వరకు అవే వస్తాయి ఇన్ ఇంటిరుచి కదా కెమికల్స్ వాడితే ఆ పేరు పోతుంది
కరెక్టే ఏ మరి మన వ్యాపారంలో చూడలో అందరికి ఎలా తెలియాలి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేం కదా చాలా ఖర్చు అవుతుంది
దాని కెన్ పర్లేదు మన ఊరు రామాలయం బస్ స్టాండ్ దగ్గర చిన్న చిన్న పో పోస్టర్లు అంటిద్దాం ఇంకా మన ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ లో మెసేజ్ చేద్దాం వాళ్ళు ఇంకో పది మందికలా చెప్తారు
అవును ఇంకొక డౌట్ ఒకవేళ ఎవరైనా మనల్ని చూసి నవ్వితే పెళ్ళి కాకుండా వ్యాపారాలు ఏంటనంటే
అవ అనని మనం ఎవరిని అడగట్లేదు కదా ఎవరికి అన్యాయం కూడా చేయట్లేదు మన కాళ్ళ మీద మనం నిలబడాలని చూస్తున్నాం రేపు మనకు లాభంగా వచ్చి మన సొంత సొంతంగా ఏదైనా కొనుకుంటే నవ్వన వాళ్ళే ఆశ్చర్యపోతారు
నువ్వు చెప్తుంటే నాకు ధైర్యంగా ఉంది సరే మరి మనం ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి సరుకులు చూద్దాం వచ్చే ఆదివారం వెళ్దామా
వద్దు శనివారం వెళ్దాం అప్పుడైతే రద్దీ తక్కువగా ఉంటుంది నువ్వుఒక్కసారి యూట్యూబ్ లో ప్యాకింగ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడు మనం ప్యాకెట్ చూడడానికి
సరే నేను మంచి డిజైన్లు వెతుకుతాను మనం మీ ప్లాన్ని చ చాలా సీక్రెట్గా ఉంచుదాం సరుకులు వచ్చే వరకు ఎవరికి చెప్పొద్దు
ఆ సరే నేను కూడా సీక్రెట్ గానే ఉంచ
ఇంకొక ముఖ్యమైన విషయం మనం వస్తువుల ధర ఎంత పెట్టాలి మరీ ఎక్కువ పెడితే ఎవరు కొనరు తక్కువ పెడితే మనకు లాభం రాదు కదా
ఆ అవును మరి అయితే ముందైతే వాళ్ళ నమ్మకాన్ని సంపాదించడం మనకి ఇంపార్టెంట్ గదా
ఉమ్ అది కూడా కరెక్ట్ ఏ ఇంకా జూడాల మరలే లేక పోతే లెక్కలేసుకొని ఒకసారి ఒక కిలో మిరపకాయలు ఎంత ఎంత కొట్టించాలి కూలి ఎంత అవుతుంది అన్నీ లెక్క చేసుకొని మనం దానిపైన ఒక ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా
కానీ మొద మొదట్లో మనం లాభం కంటే వాళ్లనమ్మకాన్ని సంపాదించాలి ఆ అందుకే మనం చేసే మొదటి బ్యా మన చుట్టుపక్కల వాళ్ళకి చిన్న చి శాంపిల్స్ ఇద్దాం వాళ్లు వాడి చూస్తే బాగుంటే వాళ్లే పదిమందికి చెప్తా చెప్తారు
మంచోడు అయితే మనం చేసే పొడుల రుచి ఎప్పుడు ఒకేలా ఉండాలి అందుకే నేను ఒక చిన్న డైరీలో మనం ఏం వస్తువు ఎంత కులతతో కలుపుతున్నామో రాసి పెెడుతున్నాను దీన్ని సీక్రెట్ రెసిపీ అందాం ఇది ఎవరికి తెలియకూడదు
అవును మన బ్రాండ్ రహస్యం అదే కదా మరి మన దగ్గర స్టాక్ అయిపోతే ఎవరైనా అర్ధరాత్రి వచ్చి అడిగితే ఇలా మనం ఎప్పుడు కొంత సరుకును
నిజమే మనం వారానీకి కొసారి మాత్రమే తయారు చేద్దాం ఆదివారం అంతా ప్యాకింగ్ కి కేటాయిద్దాం సోమవారం నుంచి చమ్మకాలు మొదలు పెట్టవచ్చు మరి మనకి వచ్చే డబ్బుల్ని ఏం చేద్దాం ఒక చిన్న డబ్బాలో వేసి ఉంచుకుందమా
వద్దులే మనమిద్దరం కలిసి ఒక జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం మనకు వచ్చే ప్రతి రూపాయి ఆ అకౌంట్ లోనే వేద్దాం అప్పుడు మన ఖర్చు మన లాభాలు లెక్క చూసుకోవడానికి సులభంగా ఉంటుంది
తెలివైన దానివే సరే ప్లాన్ అంతా పక్కాగా ఉంది మరి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్దాం అంతా సిద్ధం అయ్యాకే కదా
ఆ అవును వచ్చే నెల ఒక మంచి రోజు చూసి సరుకులు తెచ్చుకున్నాం అప్పుడే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కాదనలేరు ఎందుకంటే అప్పటికే మనం అన్ని సిద్ధం చేసి ఉంచు తగద
మన సొంత వ్యాపారం మన సొంత సంపాదన ఒక కళలా ఉంది కదా
కల కాదు ఇది నిజం కాబోతుంది సరే రేపు నేను ప్యాక్ గ్ మీద వేసే స్టిక్కర్లు రేట్లు కనుక్కుంటాను ఫోన్ పెడుతున్నా మరి
సరే బాయ్
హు బాయ్